విన్పిస్తాందా ఆ ఆ బాగున్నా నువ్ ఎలా ఉన్నావ్?
బానే ఉన్నా
ఉమ్ ఏం చేస్తున్నావ్?
ఏం చెయట్లా ఎక్కడికైనా వెళ్దామా అని ఆలోచిస్తున్నా నువ్వు?
నేను హాలిడేస్ నాక్ బోర్ కొట్టి కొట్టి కాలేజ్ కూడా స్టార్ట్ ఐపోతుంది యాడికైతే పోలే వి
ఆ మాకు కూడా నెక్స్ట్ వీక్ నుంచి కాలేజ్ దెల్సా అసలు కాలేజ్ టైమ్ లోనే ఇంకా ఎక్కడికి ఎల్దామా అని
సీరెస్ అస్ టూ మంత్స్ హాలిడేస్ ఇచ్చారు చేసింది ఏం లేదు ఇంట్లోనే ఉన్నా ఏదో టూ డేస్ అట్లా బాంగ్ళూర్ వెళ్ళేసొచ్చాను లైక్ ఇట్ వాస్ థా బెస్ట్ బట్ స్టిల్ అ ఎంజాయ్ చేయ్లే ఆ అవును లైక్ నేను నా ఫ్రెండ్ సూపర్ నిన్న బి బాంగ్ళూర్ క్లైమేట్ కానీ ఆ వైబ్ గానీ ఆ ఎన్విరాన్మెంట్ గాని సూప్ సూపర్ సూపర్ అసల మనుషల్నీ గూడా లిటర్లీ ఫ్రెండ్లీగా ఉంటారు
అవునా
ఊ అవును
కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్వ అనుకుంటా పేదవే
ఆ ఆ అవును కపత అవును అదే కాస్ట్ ఆఫ్ లివింగ్స చాలా ఎక్కు
కానీ ఆ ఇంకెక్కడికి ఎల్లేదా వెళ్ళుంటావే నార్మల్ గా
ఆ ఈ మధ్య ఎప్తేతే ఎక్కడి పోల కానీ నేను ట్రిప్స్ ఎళ్ళాను చ ముందు చాలా ట్రిప్స్ ఎళ్ళాం రేఖ
అవునా చెప్పుచెప్పు వింటా
ఆ స్కూల్లో అయితే ఫస్ట్ స్టు నా పెద్ద ట్రిప్ అంటే కేరళ ఆన్మాట కేర్ళ నే ఎల్లరం ఫిఫ్టెండేస్ అన్మా
వ కేర్ళ కెళ్ళావా
ఉమ్ మా పిన్ని వాళ్ళ ఊరు కేర్ళ లో చానా ఎల్నాను హు అఎల్పీ ఆ ఆయిల్ప్ వీలో తర్వాత మన్నర్ వెళ్ళిను బ్యాక్ వాటర్సు లైక్ మాల్సు ఇవన్నీ ఉండయన్మాట ఉమ్ చాలా బావుంటుంది కేర్ళ గూడా సుప్పెర్ ఊ ఫేవరెట్ ట్రిప్స్ లు కేర్ళ అండ్ మురిడిటేశ్వర్ ఆ మురుడేశ్వరు నేను ఎప్పుడంటే లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత అనుకుం ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్క కేళ్తాను ఇంకా సో ఆ హాల్డేస్ లో ప్లాన్ జేశారు అన్నమాట ఫ్యామిలీతో సో ఎప్పుడంటే మైసూరు మైసూరు టు కనాటక తిప్పుతి వెళ్తాం మైసూర్ నుండి ఆ కనటక మురుడేశ్వరు మురుడేశ్వరు అది ఎట్లా దేల్సా లైక్ పెద్ద గోపురము శివుడు పెద్దగా ఉంటారు శివుడు వెన్క కాల అంత బీచ్ లిటరల్లీ అ అక్కడ సన్సెట్టు సూప్పుర్ గుంటది చానా బావున్ టది ఆ సన్ సేట్లో మేము బోటింగ్ ఎళ్ళాము సూపర్ అసలా నేను ఆ రోజు అబ్బా ఆ నేన్ బీచ్ లో ఎంజాయ్ జేస్తాం గదా అని జేప్పేసి ఫోన్ ఇంట్లో పెట్టేసా బట్ ఆ క్యాప్చర్ చేయలేకపోయినా బట్ ఐ ఈవెన్ దోస్ మూమెంట్ అన్మాట ఇంగ్ల చాలా బావుంటుంది ఉ అవును మురుడేశ్వర్ గోకర్ణ ఎళ్ళను ఆ తర్వాత స్కూల్ ఒచ్చీ స్కూల్ టైమ్లో ఎప్పుడో ఫ్యామ్ లో ఎళ్ళాను ఏదే అంటే ఆ ఊటి
స్కూల్ వాళ్ళు తీస్కెళ్లారా
లేదు లేదు ఫ్యామిలీ తోనే స్కూల్వల్లే ఎక్కడ తీస్కోవోతారు ఉ ఊటీ అసలు సూప్పుర్ ఉంటాది దిల్సా లైక్ హిల్స్ అన్మాట హిల్ స్టేషన్ లాగా హిల్స్ ఉంటాయి దాన్మీదే ఇల్లులు అంటే అక్కడ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు చల్లగా ఉంటుంది ఇంత ఎండ కూడా కనిపించదు మనకు
నేను హిల్ స్టేషన్స్ ఏమో కాగాని వెళ్ళా వెళ్ళినవి అన్ని గుళ్ళె
ఆ
ఆ టెన్త్ తర్వాత అనుకుంటా ట్రిప్ వేసా ఒకసారి ఆ టెన్త్ ముందు టెన్ తర్వాత ట్రిప్ వేసాం ఆ ఎక్కడికి వెళ్ళా అబ్బా ఉమ్ ఫస్ట్ వెళ్ళింది కన్యాకుమారికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడినుంచి పళనికి వెళ్ళాం కొడైకెనాల్ పక్కనే పళని కానీ కొడైకెనాల్ వెళ్ళళ్ళే పళనీకి వెళ్ళము దర్శనం ము ఇంకా మళ్ళ వేలాంగణి కి పోయాము బీచ్ కి వెళ్ళాము చాలా బాగున్నది తెలుసా అసలు దాని తర్వాత పుష్ప సినిమా చూశావా
ఆ ఆ చూసిన
హ శ్రీవల్లి సాంగ్ వస్తది తెలుసా
ఉ ఉ
ఆ షూటింగ్ ప్లేస్ కి పోయినాము అదేదో తిరుపూర్ గుండమా ఎక్కడో
ఆ షూటింగ్ ప్లేస్ అంటే డియర్ కామ్రేడ్ చూసావా దాంట్లో రష్మిక మందనాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు కదా లైక్ ఆ డిప్రెషన్ నుంచి ఏదో బయటకి తీసుకెళ్లాలని ఆ ఫారెస్ట్ వెళ్తాడు అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటది అది కేరళ లోనే ఆ వాటర్ ఫాల్స్ కి నేను వెళ్ళాను చానా ఆ బ్యూటిఫుల్ గా ఉంటుంది కేరళలో ఆ వాటర్ ఫాల్స్ కూడా అసలు ఫిఫ్టీన్ డేస్ నా లాంగ్ ట్రిప్ అనేది ఫస్ట్ టైమ్ ఆ కేరళనే అనమాట ఫిఫ్టీన్ ట్రిప్ ఫిఫ్టీన్ డేస్ వెళ్లాను ట్రిప్
ఉహు
అదే ఇంకో హైలైట్ ఏంది తెలుసా అక్కడ మేము ట్రైన్ మిస్ అయిపోయాం లైక్ ఇంకా కేరళ నుంచి మా ఊరికి ఇంకా అయిపోయింది ట్రిప్ వెళ్ళాలి అని చెప్పి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము అది రివర్స్ లో వచ్చింది ఇంకా మా బోగిలు ఎక్కడానికి పరిగెత్తం చూడు నేను మా తమ్ముడు ఎక్కేేశాము మా పిన్ని వీళ్లంత అందరు ఎవ్వరు ఎక్కలేదు అనమాట లైక్ మేము ఇంకా ఏడుస్తున్నాం అక్కడ కూర్చొని ఎవరు ఎక్కలేదే అనుకోనేసి మేమిద్దరమే ఎక్కేసినాం ఎట్టా అని చెప్పి మళ్ళ పిన్ని వచ్చింది లైక్ ఒకరు ఒకరు ఒక బోగిలో ఎక్కేసారు ఇం కా మా చెల్లి భయపడి ఎక్కలేదు ఇంకా తను ఎలా తిరుపతికి రాకుండా సో ఆ ట్రైన్ మళ్ళీ దిగేసి ప ప్లాన్ అంతా క్యాన్సిల్ అయిపోయి ఇంకో ఎక్స్ట్రా వన్ వీక్ ఉండి
వావ్ బా ట్రైన్ మిస్ అయింది మంచి పని అయింది
అదే ఆ సూపర్ ఉండేది అసల కేరళ ట్రిప్ మాత్రం పైగా మేమ్ వెళ్లిన క్లైమేట్ లైక్ సీజన్ కూడా చాలా మంచి ఉండేది రైనిగా
ఉమ్
సో అలాగనమాట
అబ చాలా బాగుంట్నది కదా
ఆ మీరు కేరళని అనుకుంటా నువ్వు మీ మమ్మీ సైడ్
అవును మేము యాక్చువల్గ వెళ్తూ ఉంటాము తెలుసా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మ యాక్చువల్ అలిపి అన్నావు కదా హ్మ అక్కడొచ్చి మాముూలుగా మేము వెళ్ళకి మేము వన్ వీక్ అని చెప్పేసి వెళ్తాము
హ
ఒక టూ డేస్ ట్రావెలింగ్ అయిపోతుంది ఇంకో ఉన్న ఫైవ్ డేస్ ఏం చేస్తామంటే గుళ్ళకెళ్తాం గుళ్ళో మళ్ళ మా అత్తోళ్ అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి మా మమ్మీ వాళ్ళ అత్తోళ్ళింటికి వెళ్తాము దగ్గర దగ్గర ఇంక కొంచం దూరం దూరం అక్కడికి అయిపోతది ఆ ఫోర్ డేస్ కూడా ఇంక రిటర్న్ అయిపోతామా ఇంక ఏం కవర్ చేయలేకపోతాం కవర్ చేసిందంటే ఇంక గుళ్లో కవర్ చేసాం ఎక్కువ
ఆ ఆ టూ టైమ్స్ వెళ్ళాను కేరళ లో సెకండ్ టైమ్ ఎప్పుడంటే తిరువనంతపురం కి వెళ్ళాను అనంత పద్మనాభ స్వామి గుడికి అబ్బా అది ఇంకా బ్యూటిఫుల్ ఉంటంది టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంటది
కదా అక్కడ బీచెస్ కూడా అబ్బా ఎంత బాంటది
లు బీచులు కూడా చాలా బాగుంటది అది ఎండో తర్వాత ఆ ఆ ఆ ఇప్పుడు మనకి తిరుపతిలో వెంక్ టేశ్వర స్వామికి చెల్లెలలా గమ్ గంగమ్మయ లాగా అక్కడ ఆయన కూడా ఒక చెల్లెలో ఒక అమ్మవారు ఉంటుందనమాట అక్కడే దగ్గరలో గుడి ఆ గుడి కూడ విజిట్ చేశాను లైక్ కేరళ లో కొన్ని గుడి ఏదో ఆ విజిట్ చేసా ఈ రెండే ఆల్మోస్ట్ నేను విజిట్ చేసాను సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు ఇదే మళ్ళా ఇక్కడ నుంచి కోయంబత్తూరు కి వెళ్ళం ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు నేను ఈషా ఫౌండేషన్ రెండు చోట్ల ఎల్లా బెంగళూరులో ఎల్లాను అండ్ కోయంబత్తూర్లో కూడా వెళ్ళాను ఉం నాకు అంటే కోయంబత్తూర్లో ఇంగా చాలా పెద్దది అన్నమాట అది మెయిన్ ఫస్ట్ తక్కడ కదా మెయిన్ బ్రాంచ్ ఆ కాకపోతే కోయంబత్తూర్ ఎల్లా గాని నైట్ స్టే చేయలేదు బెంగళూరు లో అయితే నైట్ వరకు ఉన్నిన్నామ్ సో ఆ లైట్ షోస్ అన్నీ చూసాము అది బాగుండింది అనమాట
ఆ చాలా బాగుంటుంది
హ్మ్ నువ్వు ఎల్లవా ఈషా ఫౌండేషన్
ఈషా ఫౌండేషన్ కి కోయంబత్తూరు కి వెళ్దాం అని ఉన్నాము కానీ వెెళ్లలేదు వెళ్లాలి తీసుకపోవచ్చు కదా ఇంకోసారి వెళ్ళేటప్పుడు
హ్మ్ ఈ సారి బెంగళూరు లో చిక్ చిక్మంగళూరు లో యాక్చువల్లీ చిక్మంగళూరు సూపర్ గా ఉంటుంది ఆ ఇది కర్ణాటక బ్యాంగళూర్ దగ్గరే అనుకుంట అసలు ద కర్ణాటక సైడే అన్ని ప్లేసెస్ చూడాలంటే ఏదైనా గాని ఆ ఇంగా నేన్ నేను ఆల్మోస్ట్ తిరిగిందంట కర్ణాటక సైడే హైదరాబాద్ అంటా హైదరాబాద్ చాలా సార్లు పోయినానుగానీ యాడ తిరిగింది కూలా ఇంతవర
తిరగలేదు కదా ఆ నేను మోస్ట్లీ తిరిగిందం అంటే ఇంకా ఆ కేరళ తమిళనాడు ఆంధ్రానే ఆంధ్రాలో అన్నీ ఏం ర ఏం ర ఎక్కువ తిరిగినాము అంటే గుళ్ళు
ఆ అది అంతే ఆల్మోస్ట్ ఆంధ్రా ఆంధ్రాలో ట్రిప్ అంటే ఇంగుళ్ళు కాకుండా వైజాగ్ వెళ్ళాము వైజాగ్ వెళ్ళినప్పుడు ఇంకా బీచ్ ఆ టెనేటి పార్క్ తర్వాత హిల్స్ అది హిల్స్ అది పైనా అది ఒకటి ఆ అరకు వ్యాలీ కూడా వెళ్ళాను బట్ అరకు వ్యాలీ ఎంతైనా ట్రైన్ లో పోతే బాగుంటుంది మేము కార్ లో పోయినాము సో కానీ బాగుండే ఒక రోజు అంతా ఆ అట్లని కాదు అంటే వ్యూ బాగుంటుంది ట్రైన్ లో
హ్మ్ నేను యాక్చువల్లీ ఆంధ్రాలో గుడి అంటే ఆ బీచ్ కి వెళ్ళాము నెల్లూరు మాయపాడి బీచ్ అని చెప్పేసి ఒకటుంది అక్కడికి వెళ్ళాము ఇంకా ఆంధ్రాలో ఇంకా మోస్ట్లీ తిరిగింది గుళ్ళు అనుకుంటా ఇంకా నేను లాస్ట్ మంత్ విజయవాడకి వెళ్ళాను అక్కడ గుడికెళ్ళాను ఇంకా ఇంకా ఇంకా ఇంకా వచ్చేసిన ఇంకా ఏముంది మన తిరుపతి చాలా చూడానికి బాగుంటది
ఉ
కానీ ఎక్కువ ఉండదు అంతే ఇంకా దాని తర్వాత వచ్చి దాని తర్వాత ఇంకా తమిళనాడులో ఏమంటే చెన్నైకి పోయా చెన్నైలో తిరిగిన మొత్తము ఇం ఇంకా మల్లొచ్చి కాంచీపురం ఆ ఇంకా మళ్ళా అదే రామేశ్వరం ధనుష్కోడి ధనుష్కోడి ఏంటంటే రమ్ ఆ అబ్
ఆ మ్యూజియమ్ ఆ అవును నేను కూడ ఎలన్న ఆక్చులీ రామేశ్వరం వెళ్ళ అప్పుడు ఊ
ఆ రామేశ్వరంలో వెళ్నప్పుడు అటు సునామ వచ్చినప్పుడు కొట్టుపోయింట కద ఇల్లు సగం సం పాట్స్ అట్టే ఉన్నాయి తెలుసా అసలు చూస్తా అంటే పాప ఆడ మనుషులు కూడా ఉండి ఉంటే బాగుండి అనిపించింది
నేను కూడా ఇది ఎప్పుడో స్కూ లో ఉన్నప్పుడు వెళ్ళాను అనుకుంటాం
ఆ అది కాకుండ
కన్యాకుమారి సా సన్రైస్
ఆ
అలా బా అ బాగుంటుంది గాని జనాలు ఫుల్లు ఎక్
చాలా జనాలు నేను ఆ శ్రీరాముడు అంటే పాలం సారీ పాలం అంటున్నా ఇవంతానే వేస్తారు కదా
ఆ ఆ
ఆ రాయి ఒకటి తేలుతా ఉని ఉంటుంది తెలుసా ఒకంజనేయ సా సం గుడికి వెళ్తే అది చూసి ఆ అది కూడా బాగుండిది
అంతే నేను కూడా ఆల్మోస్ట్ ఎక్కువ హోలీ ప్లేసెస్ ఏ కవర్ చేస్తున్నాను ట్రిప్ కంటే
ర్ ఏసా
ఇంకా ఫ్రెండ్స్ తో పోతే బెంగళూరు పోయినప్పుడు చాలా బాగుండిది ఫ్రెండ్స్ తో చర్చ్ స్ట్రీట్ లైక్ టాప్ ప్రివూ రెస్టారెంట్స్ గానీ పాస్ కాని పబ్స్ గానీ అంతా ఇవే ఉంటాయి బ్యాంగళూరు అన్నాక ఇంకా లైక్ హోలీ ఆ ఇం మిగతది కూడా మీ షాప్ నుండి ఆశిండు లైక్ తీసుకోను అంత
ఆ బెంగళూరు లో ఇస్కన్ బోలేద
ఆ పోలేదు యాక్చువలీ మేము టూ డేస్ ఏ ఉంనింది బట్ ట టూ డేస్ ఊ చి ఆ దగ్గరున్నపుడు ఊ ఊ ఇంగ సరేలే అయితే
ఉ సరేలే పోదాం ఏముంది సరే మరి బాయ్ బాయ్